ఆహా ఏం జూస్
ఆ హాయ్ అండి
ఏం జేస్తున్నారు
ఇక్కడ బట్టల్ వాష్ చేసే దగ్గర ఉన్నానండి ప్రజెంట్
ఊహూ ఏం మీ బట్టలున్నాయా వాష్ చేయనీకి
ఔనండి
హుమ్
ఉమ్ ఏం చేస్తున్నారండి మీరు
ఖాళీగ కూర్చొని ఉన్నా
ఓకే ఈ రోజు ఆఫీస్ లేనట్టుంది కదండి ఈ రోజు ఫెస్టివల్ కదా
అవును ఫెస్టివల్ కదా ఈ రోజు ఇంకా ఆఫీస్ లేదు ఇంక ఖాళీనే ఈ రోజు
ఓకే మరి రంజాన్ కి కూడా ఏత్తారా అండి హాల్డే
ఆ లేదు లేదు రంజాన్ కి మా హాలిడే ఆ హాలిడేస్ ఏం ఉండది ఎవరైతే ముస్లిమ్స్ ఉంటారో వాళ్ళకి మాత్రమే ఉంటది లీవు మిగతా అందరూ వర్కింగే వర్కే చేయాలి
ఓకే ముస్లిమ్స్ కట్లా ఐ తే డబుల్ ధమాకా అనమాట టూ డేస్ హాలిడేస్ వస్తది
ఆహా అవును నిజమే మాకు లేదా ఆపర్చునిటీ బట్ అది పెద్ద ఫెస్టివల్ కదా మంచిది వాళ్ళు తీసుకుంటే కూడా
అవునండి నిజమే చాలా ఫ్యామిలీకి టైమ్ స్పెండ్ చేయొచ్చు చాలా వరకు అందురూ రిలేటివ్స్ కలుస్తారు చాల్ బావుంటదండి ఫెస్టివల్ ఐతే
అవునవును వన్స్ ఇంకా కార్పొరేట్ లైఫ్ స్టార్ట్ అవుతే ఇంగ మనకి హాలిడేస్ ఏం ఉండదు ఆషలన్నీ వదులుకోవాలి టైమ్ స్పెండ్ చేయడం అంత ఫ్యామిలీతో
అవునండి ఆ మీరు ఇంట్లోనే ఉంటున్నారా అండి లేదంటే పీ జీ నా అండి
యాప్ యాక్చువల్గా అయితే పీ జీ లో ఉంటాను ఇప్పుడు ఫెస్టివల్ కాబట్టి నేను ఇంటికొచ్చా ఊ మళ్ళీ ఇంక ఎళ్ళిపోవాలండి సండే ఆట్లా రిటర్న్ అవుతా
అవునా మీ పీ జీ ఫుడ్ బావుంటదా అండి
ఆ బాగోలేదని చెప్పలేను బాగుందని చెప్పలేం మీడియం ఓకే తినొచ్చు పర్లేదు ఒక కసారి బాగా చేస్తారు ఇంకొకసారి అంత బావుండదన్నమాట
ఈ రోజు మార్నింగ్ కూడా నేను మా పీ జీ లో కిచిడీ తిన్నాను బట్ నా కెందుకో మంచిగ అన్పిచ్చలేదండి అది
ఉమ్ అదే అండి చెప్తున్నా కదా ఒక్కొక్కసారి చేస్తరు ఒకసారి అంతే
అవునండి నిన్న మార్నింగ్ నుంచి అలా నాక్ ఫుల్ స్టమక్ పెయిన్ వామిట్స్ అవుతున్నాయి. ఆ ఫుడ్ వల్ల చాలా కష్టంగా ఉందండి అసల్ తిన్లేక్పోతున్నా
అయ్యో మీకు వంట చేయడం వస్తదా
నాకు వంట చేయడం రాదండి.
ఓకే ఇన్ కేేస్ వస్తే ఆ అంటే ఇగ ఉంటది కదా అట్లెస్ట్ ఒక ఆప్షన్ మనక్ మనం కుక్ చేసుకోవచ్చు అనేసి అలా కుక్ చేసుకోవచ్చు చిన్న చిన్న ఐ ఇతం జన్న అయినా ఇప్పుడు నాక్ తెల్ సీ టీజీస్లో కుక్ చేసే ఛాన్స్ ఇయ్యట్లేదు అనుకుంటా ఎల్ పి జీ రి సిలిండర్ షార్టేజ్ వస్తుంది కదా
అవునండి అది కూడా ప్రాబ్లం ఉంది కానీ ఇప్పుడు మా పీ జీ లో కూడా ఇస్తారా ఇవ్వరా అనేది గ్యారెంటీ లేదు మా ఆంటీ కూడా పీ జీ ఆంటీ అసలు ఆక్సెప్ట్ చేయట్లేదండి ఏం చెప్పినా కూడా వె వ్యతిరేకంగానే చెప్తూ ఉంటది.
ఆ అంతే అండి వాళ్ళ ఓనర్స్కే కదా అలానే ఉంటదన్నమాట కొంచెం పొగరుంటది.
అవునండి రీసెంట్ గాని పో థౌసండ్ పెట్టి ఆ గ్యాస్ సిలిండర్ కొను కున్నారంటా
ఓకే ఆహా అంతే వీళ్ళు ఇంకా వాళ్ళు డబ్బులు ఎక్కువ ఖర్చు పెడితే ఆ డబ్బులు మళ్ళీ మన రిటర్న్ మనతో లాగుతారన్నమాట
అవునవునండి నిజమే
మ్
మనం ఎంత చేసినా ఎంత పెట్టినా కూడా ఎంత మంచికి మాట్లాడినా కూడా వాళ్ళ వాళ్ళ ప్రియ టిస్ వాళ్ళక్ ఉంటాయి. అండ్ మంత్ ఎండింగ్ రాంగనే ఫీజ్ మాత్రం పక్కా అడుగుతరు. ఫుడ్డు ఎలా ఉంది అని అడగరు
ఖర్చులు వాళ్ళక్ ఉంటాయి కదా ఇంకా వాళ్ళు కట్టుకోవాల్సినవన్నీ ఉంటాయి కాబట్టి ఇంకా మనం మ్యాండేట్రీగా పే చేయాల్సి వస్తుంది ఇంకా
అవునవునండి
ఇంకేంటండి రంజాన్కి ఫాస్టింగ్స్ ఏమైనా ఉన్నారా
నేనైతే ప్రజెంట్ వన్ వన్ డే ఉన్నానండి అంతే
ఓ ఆ ఈవెన్ నెంబర్స్ ఉండాలంటారు కదా మామూల్గా అ
అవునవునండి. ఇప్పుడు నేన్ ఉందాము అని అన్ కొన్నా కూడా రీసెంట్గా శహరీకి దగ్గరలో ఉన్న మజీద్ ఉందండి. సో వాళ్ళు ప్రొవైడ్ చేస్తుండే సెహరీకి. ఇప్పుడు స అయిపోయిన దగ్గర నుంచి వాళ్ళే పర్సనల్ గా మీరే అడ్జస్ట్ చేసుకోండి ఫుడ్ అని చెప్పారు మేము పీజీలో ఉంటాం కదండి. ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి ఎవరు పంపిస్ అనేది కొంచెం కష్టంగా ఉంటది కదండి ఫుడ్ అరేంజ్మెంటు ఫోర్ థర్టీకే అని అంటే కష్టం కదండి.
అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే నైట్ వైట్ రైస్ చేసినప్పుడు పెట్టుకొని వచ్చేసుకొని ఫుడ్ బాక్స్ లో పక్కన పెట్టేసుకోవాలి. మార్నింగ్ ఇంకా నైట్ కర్డ్ ప్యాకెట్ ఒకట్ తీస్కొని ఇక మనకుండాలనుకుంటే ఎన్నో వేస్ ఉంటాయండి ఏదో పోతే అడ్జెస్ట్ అవ్వాలి వన్ డే ఇంకా అంతే మనకి ఇంకా రిక్వైర్మెంట్స్ అన్ని ఉండాలనంటే కుదరదు కదా ఇంకా ఒకసారి అలా ట్రై చేయండి ఒకవేళ ఉండాలనుకుంటే ఇంకా రేపు ఒక్కటే కదా ఇంకా మీకు గ్యాప్ ఉండేది
ఇంకా అది లేదు అని ఏమన్న అనుకుంటే రంజాన్ అయిపోయిన తర్వాత ఫ్రైడే ఉంటది కదండి ఫ్రైడే జుమ్మా అని అంటారు.
హ్మ్
జుమెరాత్ అని చెప్పేసి అంటారు సో ఫ్రైడే నాట్ ఎవ్రీ డే కాదు ఫ్రై ఓన్లీ ఫ్రైడే మాత్రమే మనం ఇట్లా నేను రోజా ఉన్నా ఉండాలి అని అనుకున్నాను బట్ ఆ సిచ్యువేషన్స్లో నేను ఉండలేకపోయాను అని చెప్పి ఫ్రైడే మార్ని నింగే సేమ్ ఇప్పుడు సెహరీ ఇఫ్తార్ ఎలా జరుగుతుందో అలానే మనం రోజా ఉండొచ్చండి ఫ్రైడే.
ఓకే
అప్పుడు ఫాస్టింగ్ ఉన్నట్టు రంజాన్ మంత్లోకి వస్తుందనమాట
హ్మ్ హు
మాత్రమే అలా ఉండాలండి ఉండచ్చు రిమైనింగ్ డేస్ అలా ఉండడానికి ఉండదు మనం ఉండాలి అని అనుకుంటే ఉండ చ్చు బట్ ఫ్రైడేనే ఎందుకు అనంటే జమ్మెరాత్ అని అంటారు. అది ఫ్రైడే ఫ్రైడే అనేది ముస్లిమ్స్కి చాలా ఇంపార్టెంట్.
అవునవును నేను కూడా ఊర్లో ఉన్నప్పుడు వింటుంటి ఆ రోజు ఎక్కువ నమాజ్ చదువుకోవడము ఎక్కువసేపు ఉంటది కదా అలా మధ్యాహ్న వ తాజా ఇచ్చ అలా అంత ఉం
అవునండి ఫ్రైడేగా ఫ్రైడే అంటే ఆ ఆఫ్టర్నూన్ టైమ్స తొందరగా అజా ఇస్తారండి.
అవునవును ఈవినింగ్ ఉండదు మధ్యాహ్నం
మధ్యాహ్నం ఎక్కువ టైం ఉంటది సో చాలా బాగుంటది డి అందుకే ఫ్రైడేనే ఎక్కువ మంచిగా ప్రిఫర్ చేస్తారు ముస్లిమ్స్ రోజా ఉండడానికి ఇన్ కేస్ ఏదైనా వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అని అంటే కూడా ఫ్రైడే రోజే ప్రిఫర్ చేస్తారు నేను ఇట్లా ఫ్రైడే ఉండాలనుకుంటున్నాను అని చెప్పి వాళ్ళు పుడా
మీ రంజాన్ అంత అంతా బాగుంటాది అసలు మొత్తం తను అంటే వాళ్ళంతా ఫాస్టింగ్ ఉండి ఈవినింగ్ ఫుడ్ ఒక్క డొనేట్ చేయడము అది ఎంత బాగా అనిపిస్తుంది అనమాట ఆ బ్లెస్సింగ్స్ ఉంటాయి మనకి ఒక అంటే ఇస్తున్నాము అనేసి ఒక పుణ్యం కూడా ఒక మంచిది కూడా ఒక అలా అనిపిస్తుంది అనమాట ఆ నేను శివరాత్రి అప్పటి ఇలాగ కాదంట ట లక్ ముస్లిమ్స్ ఉన్నా టూ హిందూస్ ఉంటార అనమాట మీరంతా ఏంటి అర్లీ మార్నింగ్ తినేస్ తరు ఆ డే అంతా ఉండి ఈవినింగ్ మళ్ళ అ అయి ఫాస్ట్ వదిలేసి తింటారనమాట మేము అలా కాదనమాట ఆ ఫ్రూట్స్ తినొచ్చు అలా ఉంటది అన్నమాట మనకి పర్టికల రైస్ కారం ఇలాంటివి తినొద్దు కానీ ఇట్లా ఫ్రూట్స్ అనే తినొచ్చు అనమాట
ఓకే మేమైతే వాటర్ కూడా తాగమండి
అవున అవును వాటర్ కూడా తీసుకోకూడదు అసలు మన అసలుంటే మన ఎంగిలి కూడా మనం ఇకూడదు ఊ చూసేయాలి అలా ఉంటది కదా నేను విన్నా నా ఫ్రెండ్స్ ఉన్నా కదా వాళ్ళు చెప్తారనమాట స్కూల్స్ ఉన్నప్పుడు స్కూల్ ఉన్నప్పటి నుంచి చెప్తుండే అనమాట ఇలా ఉంటది అని చెప్పేసేసి
అవునండి రోజా ఉన్నారంటే చాలా నీట్గా పద్ధతిగా ఉండాలండి
అవునవునవును ఎందుకంటే మనం దేవుడి కోసం చేస్త న్నాం కదా మనకి అట్లా అనమాట ఇప్పుడు ఏ చేసినా కూడా పర్ఫెక్ట్గా నిఇస్తగా చేయాలన్నమాట అట్లా ఏదో చేస్తున్నాం కదా చే అన్నట్టు చేయకూడదు
ఆ నిజమే అండి రీసెంట్ గా కూడా నా ఫ్రెండ్ ఆంటే నాతో పాటే ఉందండి తను హిందూ బట్ అగ నా కూడా తనతో పటి ఉంది చాలా గ్రేట్ అండి తను ఉండటం అంటే నార్మల్గా హిందూస్ అంటే మీరు కూడా హిందూసే మీకు తెలిసే ఉంటుంది కదండి వాటర్ తాగలేకుండా అ అది గుడా సమ్మర్
అవును అవును అవును అది అదే గ్రేట్ అని చెప్తున్నా గాద ఇ నార్మల్గా అయితే ఎవరన్నా ఉంటారు. బట్ సమ్మర్ లో ఇంత హీట్లో వితౌట్ వాటర్ సర్వైవ్ అవడం అంటే చాలా గ్రేట్ నీజంగా ఎందుకు ఈ టైం లోనే పెడతాడు అంటే దేవుడు ఇక్కడ మనన్నీ పరీక్షించడానికి వీళ్ళ ఓపిక ఏం వీళ్ళు ఉండగలుగుతారా లేరా అన్నట్టు టెస్ట్ చేస్తున్నట్టు ఉంటదన్నమాట నా ఫీలింగ్ అట్లానే ఉంటది అన్నమాట మనం ఫుడ్ లేకుండా ఉంటాం గానీ వా టార్ లేకుండా అస్సలు సర్వైవ్ అవ్వడం చాలా క ష్టం సీరియస్ వ్యాధి ఇంత హా హీట్ లో ఆ హాలో బాబోయ్ చాల
నార్మల్గా అంటే
ఆయితే థర్టీ డేస్ ఉంటారు మొత్తం మంత్ అంతా ఉంటారు వాళ్ళు ఇంకా ఇంకా గేట్ అసలు
అవునండి మా పెద్ద ద్దమ్మ వాళ్ళు మా పిన్ని పిన్ని కొడుకులు అందరూ థర్టీ డేస్ ఉంటారండి. చిన్న పిల్లాడు ను తను ఆ సెవంత్ క్లాస్ చదున్నట్టు ఉన్నాడు. అంత క్లారిటీ లేదు కరె ట్టుగా చిన్న పిల్లోడు ఉంటదన్నారు సో ఈ రోజు వరకు స్టార్టింగ్ మంత్ స్టార్టింగ్ రంజాన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ రోజు వరకు ఉన్నారండి.
అదే అదే చాలా గ్రేట్
చిన్న పిల్లలు కూడా ఉంటున్నారంటే నార్మల్గా ముస్లిమ్స్ కం అంటే ఎవ్రీ ఇయర్ అలా ఉంటద్ది అండి.
అవునవును నిజమే అండి
ఫ్రెండ్ హిందూ అయిండీ కూడా తను ఎవ్రీ మంత్ సారీ ఎవ్రీ ఇయర్ ఉండదు. అయినా కూడా తను ఆ నమాజ్ చదువుకుంటూ నాతో పాటి తను తను అనుకుంటే ఉ తను అనుకుంటే లేదు అని అని అనుకోవచ్చండి. తను ఉండకూదు. అని అనుకోవచ్చు బట్ తను అయి అయితే ఆ ఉ ఉంటాను నేను కూడా అని చెప్పి సపోర్టివ్గా ఉండి నేను కూడా ఉంటాను. ఉండగలను అని చెప్పి కొంచెం స్ట్రాంగ్గా ఉండి. తను ఉండిందండి. నాకు చాలా బాగా అనిపించింది. ఆ రోజైతే
ఉహ్ అదే ఇప్పుడు రిలీజిన్ అనేది మనం క్రియేట్ చేసుకున్నది. అసలు ఆ వి అందరి హ్యూమన్స్ గుర్తుపెట్టుకోవాలి రిలీజన్ అనేది మనం క్రియేట్ చేసుకున్నాం అది క్యాస్ట్ ఇది అది అన్నట్టు అవంతా తీసేస్తే అందరం మనుషు ఇలా అందరికీ ఉంటాయండి అందరికీ అందరి ఒక హ్యూమన్ కునేది ఇంకొక హ్యూమాన్ కి కూడా సేమ్ అదే ఉంటాది
అవునండి చాలా గ్రేట్ అండి నేన అయితే నా ఫ్రెండ్కి ఫుల్ సపోర్ పోటీగా ఉంటానండి గుడికి వెళ్ళినప్పుడు కానీ నేను కూడా వెళ్తూ ఉంటాను ఆ తను కూడా ముస్లిమ్స్ దాంట్లో పార్టిసిపేట్ చేస్తూనే ఉంటది బక్రీద్ కి రంజాన్
అదే అదే మనము ఇలా అదే చెప్పాను కదా ఇందాక కాస్ట్ అవన్నీ తప్పా పక్కనా తీసేస్తే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక హ్యూమన్స్ అందరూ సేమ్ లానే ఉండాలి. అని చెప్పేసేసి
నేను మా మమ్మీతో కూడా షేర్ చేసుకున్నా అండి ఇలా నా ఫ్రెండ్ మీ గురించి షేర్ షేర్ చేశాను సో మమ్మీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిందండి
సరే అండి
సరే అండి ఓకే అండి బాయ్